హలో హలో హాయ్ అక్క బాన్నావా
మ్ బాన్నాను హరినీ నువు బాన్నావా
ఆ బావున్నాను అక్క ఏం చేస్తున్నావు మరి
ఏంటి కనుకున్నావా ఇంట్లో ట్రిప్ గురించి
ఆ కనుక్ కు కనుక్కున్నాను చెప్పాలే ఇంట్లు ఎం తుం చేశాను ఒక వన్ వీక్ వెళ్ళా ఆ రామేశ్వరం అమే తమే తమిళనాడు కేరళ వెళ్ళ తెస్తాము అని ఓకే వెళ్ళిసి ర అని చెప్ప తరు ఎలా మరి మనం ప్లాన్ చేసుకోవడమేయి
ఇంకా అదే చూడాలి ఇంకా అకామిడేషన్కి వాటికి ఆ ఇంకా ఫుడ్ ఆ కొంచం మనం కూడా ఏదైనా ప్లాంక్ చేసుకుని
ఏం జెసుకుందాం స్నాక్సు.
అది ఇంకేం చేద్దాం అబ్బా పప్పు బిల్లలు మురుకులు అవి చేసుకోవాల్సిందే. కా చ్ అంటే అక్కడ ఖర్చు ఎక్కువైపోతుందేమో గద. హ్ం.
సిమట్ మనము ఇంకోటి ఏమంటే అక్క మనం ఎన్ని చేసుకున్నా గాని అక్కడ ఏమైనా స్పెషల్ ఉన్నాయంటే కాలి ఖచ్చితంగా.
కదా ఆడే తింటాం ఎంత బొక్క పెట్టేసుకోనైన ఆడేదాబ్బ దబ్బ.
హ్మ్ మల్ మళ్లి ఈడొ బొక్క ఆడో బక్. క అంటే అది వేస్టు ఉరికె.
ట్రేన్ లో.
హ్మ్ హ్మ్.
అదే. చూద్దాం రా నాకైతే ఉమ్ రామేశ్వరంలో అయి. అయితే మనకు టైం సరిపోతుంది మనక్. కక్కడ టెంపుల్ దగ్గర వాష్రూమ్స్ కూడా ఉ. టై. వాష్రూమ్ లోనే మనకి డ్రెస్సింగ్. కి వాటికి ఉన్నాయంట సో మనం మ. ఇక్కడె రెడీఐపోయి హ్యా. పిగ్ గుడికెళ్ళిపోవచ్చు. మళ్ళీ మెనక అక్కడ వాటర్ అనేది చల్తారు. బాయిలోన్.
లేదు పాండిచేర్రీ అ కాదక్క పాండిచేర్రి చూసుకుందాం రామాపురమూ. చూసుకుందామూ ఈ రెండు చూస్. కనిసి మళ్ళీ ఆ త్రివేంద్రం ఎళ్ళిపోదాం.
ఓకే ఓకే.
తిరుగునంతపు అనంత పద్మ నంద స్వామి టెంపుల్ ఆ నేను మళ్ళీ రామేశ్వ. మనం రెండు చూసుకొని. మళ్ళీ ఒ. ఇక్కడ రమేశ్వరం లో ట్రైన్ ఎక్కేదాం టాడ ఉందొ లేదో చూసుకోనీ. ఇక్కడ నుంచి అవైలబుల్ గా ఉందో చూసుకొని త్రివేంద్రం కి సో అక్కడ నుంచి త్రివేంద్రం వెళ్ళిపోదమూ. త్రివేంద్ర లో ఎళ్ళి మళ్ళీ అక్కడ దేవుడిని దర్శనం చేసు. కొనేసీ మళ్ళీ అక్కడ సైడూ. మజిమల బోటింగ్ అంతా ఉంది నేను లాస్ట్ టైం వెళ్ళాను బాగుంది పువర్ బీచ్ గోల్డన్ బీచ్ ఉ బ చాలా బో బోటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ నా ఆటోగ్రాఫ్ మూవీలో అమ్మా కేరళలో ఆ ఉంది చూడు ఆ ప్లేస్ అంతా అక్కడే ఆ షూట్ చేసారు నేన అంతా అక్కడే చూసిన ఆ మక్కడకి వే ఆ ఆ బొటింగ్ లో ఓకేనా అది అక్కడ అది అయిపోయిన తర్వాత అంత మళ్ళీ మనము గురువారికి వెళ్దాం కుచ్ త్రిశూర్ త్రిశూర్కి వెళ్దాము
అవునవును మ్
కెళ్ళి త్రి చూరు నుంచి గురువారి క అక్కడ వెంటనే ట్రైన్లు ఉంటాయి లేకపోతే మనం బస్సు కన్నా వెళ్ళిపోవాలి
ఎల్బోస్లే అవును గురువార్ చాలా బాగుంటా అబ్బ సముద్ర సద్రంలోనే గుడి సూపర్గా ఉంటుంది అసలు బాగుంటంది నీళ్లు అంటే కొ కానీ మన ఎక్కువ వచ్చినప్పుడు అది నీళ్ దగ్గరకు వచ్చేస్తాయంట మనకు ఎక్కడవన్నా వరదలు వచ్చినప్పుడు ఆ తాకుతాయ్ అంట మే ఇట్లు ఆ అదే అక్కడ ఫేమస్ కద
ఏమో అ
రామేశ్వరంలో ఆ ధనుష్ కోటి కూడా వెళ్లాాల్సిందే మనం చాలా ఫేమస్ అది
అవును ధనుష్ పోటీటి నేను మర్చిపోయిను అవున అవునువును ఆ అది కూడా చూద్దాను ఆ పంపణ అవును పంపన్ బ్రిడ్జ్ ఆ ఆ వెళ్దామా సరె ఏది తప్పకుండా వెళ్ళద్దాం మక్క
పోదాం అసలు షిప్స్ అయితే మనము ఆ చూడాలి సీన్ డీ మార్నింగ్రా సూపర్ ఉంటుంది
హ అలాగే చేద్దాం అక్క వెళ్దాము అదే ఫస్ట్
రిసార్ట్లు బుక్ చేసు కావాలనుకుంటా మనం
ఉ అవును అ అక్కడ చూసుకో ఫస్ట్ పాండిచ్చేరి చూసుకో చూసుకొని మళ్ళీ రామేశ్వరం చూసుకొని మళ్డీ త్రివేండ్రమ్ ఎంతాజిమలా బనా చూసుకు అజ మాల హ్మ్ ఇక్కడంతా తాజ్వండ్రంలోనే ఒక వన్ అండ్ హాఫ్ టే సరిపోతుంది అక్క బోటింగ్కి ను మళ్ళీ అక్కడ మ్మ్ మ్మ్ ప్చ్ సో అంతా మ్ బట్ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంటది. క్క ఫుడ్రే కొంచెం తినలేము వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఫుడ్ టు తినలే మనము
వాసన వస్తుంది రా అది జిడ్డు వాసన
అవునవును ఆ అంటే అది
ఆ
బట్ మేది మనం తినలేం కాబట్టి ఏదన్నా మంచీ హోటల్ల్లో తినాల్సిందే అసలు మంచి హోటల్ అంటే లాస్ట్ బెస్ట్ టీ ఎక్స్పీరియన్స్ చిక్ కింది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చిక్కింది. హలో ఎగ్ రైస్ ను మళ్ళీ చి కెన్ ఫ్రైడ్ రైస్ వాడు చికెేను ఎగ్ ఉడిక బౌల్ చేసి ఆ ఆ రైస్ లే కి చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి చేసి ఇచ్చినాడు అబ్బా వాసన వస్తాంది మళ్ళీ దాంట్లోకి కెచ్చపోడిచ్చినాడు
బా హా
లే మక్కసలుకు ఇవి పల్లీలు ఉంటాయి కదా మసాలా పల్లీలు అవి వేసుకొని దంచుకొని తిన్నాం మేము దాంట్లోకి అంత వరి గా ఉంది అసలుకి
హు ఇంకా పడేలేవు కాస్ట్ బయటి తేస్ కెన్ ది కదా
మళ్ళీ రైజ్ అసలు కి ఏం ఎంత కాస్ట్ తెలుసా అసలుకు
అదే అదే అంత కాస్ట్ ఉండి కూడా వాడు అట్లాంటి ఫుడ్ ఇస్తున్నాడు చూడు
ఆ మళ్ళీ మామ్మీకి ఫిష్ అంటే ఫిష్ ఫ్రై యి అంటే పెనం పైన రోస్ట్ చేసి ఇస్తారు దా అది చాలా ఇష్టం మా మమ్మీకి అది తీసుకునింది అది తీస్ కనింటే ఎండిపోయిన రొట్టెలాగా ఉంది
అ
హూ హ్మ్ అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అస్ సల్ కి
ఆ అర్దమ అయితే ఈ సారి కొంచ కొంచెం మన సైడ్ ఏదో ఒకటో క్యారీ చేసుకొని రైస్ కుక్కర్ అలాంటిది
హ అలాగే అలా అవద్ లే అక్క అలా అవద్
చూద్దాం ఏదనా చిన్నది ఇప్పుడ ఏదో కొత్తగా వస్తుం సన్నాైన్ అవి అలాంటివన్నా ట్రై చేస్తాం సిలిండర్ టైప్లో చిన్నది సరిపోతుంది ఇంకా వెజ్ది ఎతుకవాలి ఇంకా పాండిచ్చేరి దగ్గర అయితే ఇంకా ఆ రిసార్ట్స్లో అంత అలాగే ఉంటాయి ఫుడ్డు ఇంకా మనం మెయిన్కి వెళ్ళామంటే మనకు టైం సరిపోదు
ఆ అదేమ కరెక్ట అక్క
ఆ
చేసాం చేద్దాం అట్టే చేద్దాంని చెప్పు నత్తే ఆకానీ ఫుడ్ విషయంలో మాత్రం పక్క నేను మాత్రం తినలేను అక్కడ
ఆహ్
మంచి రిసార్ట్ కి కాాలంటే కాదు మంచి ఆ అదే జామ్ ఎత్తుకుందాము బ్రెడ్డ్ టేచ్
అంతే బ్రెడ్ జామ్ ఉంటే చాలు పీనేట్ బటర్ ఏదో ఒకటి చిక్కీస్ ఉంటాయి కదా చిక్కీస్ అవిే
హ ఆ ఆ అలా చేస్తాం అక్క హ్మ్
అంతేరా ఇదే చేద్దాం ఇంకా ఇంకేముంది ఇంకా మనం క్లాత్ ఉస్సు చూసుకోవాలి గుడ్డలు పెట్టుకోవాలి మెయిన్ టవాల్స్ సోపు అవన్నీ ఉండాలి ఫేస్ వాష్లు
మంత్లీ వన్ సు స్వాల్ రి ఇ ఎంటర షాపింగ్ చేసాన్న
ఆహహ ఆఇంకా అంతే కదా మనకి అదే అదే హ్మ్
లుంటాయి
అదే అదే
హ్మ్
తప్పదు ఇంకా మనంకి చూస్తే కళ్ళు కామ్ గా ఉండదు. అదే కదా
హమ్
కొనాలి అనిపిస్తుంది ఇంకొకటి చూసామంటే ఇంకా నైట్ పడుకున్నాక ఇం కెమెరాస్ అది ఫ్లిప్కార్ట్ లో ఎతుక్కుంటా ఉంటాం ఏవేవి డీలింగ్స్
ఆ నాది అది ఏం కాదు అదే ఇంగ నాదే ఆ
ఇంకా పడు కొనివే సర్చ్ చేసుకుంటా
యూసు చేసేదంటే మ్ నేను యూజ్ చేసేదింటే మిషన్ అదే ఇవి రెండే దాంట్లో ఎనీ టైమ్ మునిగిపోయి ఉంటాయి సరే అక్క ఇంగ అసల అతే అదే పని చేదాము ప్లాన్ చేసిన తగ్గట్టుగా ఉంది
ఫోన్ చేస్తా సరిపోతుంది సరిపోతుంది లేదు లేదు లే చూద్దాం బడ్జెట్ లా చేద్దాం కాల్ చేస్తా బడ్జెట్ అదే మనం ప్లాన్ చేసుకొని కాల్ చేద్దాం డిస్కస్ చేసుకొని చెత్త
హమ్ సరే చేద్దాం అట్లే ఇంకొకటి కాదు అక్క ఇంకొకటి ఏదో మ్ షట్ ఏదో గుర్తు గుర్తుకు రావడం లేదే
ఆక్సరీసా ఏం తీసుకోపోవడానిక
కాదు అంటే ప్యాకింగ్ ఎలాంటి ఇప్పుడు టెంపుల్స్ కి కేరళ శారీ కేరళ శారీస్ ఉంటాయి కదా
ఆ ఆ ఆ అట్లనా అవునవునవును అట్లాంటివి మ్ ప్లాన్ చేద్దాం
మ్ ప్లాన్ చేద్దామా సరే బాగుంటది మ్ అలా చేయదు నువ్ బీచ్ బీచ్కి వెళ్ళినప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఇలా బాగా ఫోటోషూట్ ఫోటో తీసుకు పోవడానికి బాగుంటుంది ఇంకా మళ్ళీ టెంపుల్స్ కీ నాట ఇది సరే
సరేదా ఖచ్చితంగా మాట్లాడుకొని చేద్దాం లేద ఒకటి ప్లాన్ చేసుకొని ఇంకా బడ్జెట్ ఓకేనా
మ్ మ్ బడ్జెట్ కొంచెము చూసుకోండి అంటే ట్రైన్ లోనే కదా మనం వెళ్ళి
అయినా డిస్కస్ చేద్దాం ఒకసారి మ్ హలో
ఆ అక్క
అదే రా మనం ఒకసారి డిస్కస్ చేసుక కొన్నాం హలో
మ్ మ్ ఓకే అక్క అలాగే చేద్దాము హలో